హలో బాగున్నావా బాగున్నారా అండి
ఆ బాగున్నామండి ఏం చేస్తునర్రు అండి
ఏం చేస్తలేము ఇప్పుడే అన్నం తిన్నాము
ఊ
హూ మీ అంద చికెన్ పే ఆ తిన్నామ్ము చికెన్ తెచ్చిండు పిల్లల టమాటా పచ్చడి చేసిన
ఆ
ఆ ఆ పోను సైలెన్స్ లో పేటన
పోను
ఫోన్ సైలెన్స్ లో పెట్టమను పాట వస్తుంది అంటున్నా
ఆ సరే సరే లే గాని చెప్పు
ఏం చేస్తుర్రు తిన్నరా
తిన్నాము కూసున్నాము ఇంకా బెండకాయ కోరండిన బెండకాయ చారు చేసిన చి బెండకాయ ఆ బెండకాయ చార్ చేసిర్ర్
మర్చిపోయినవేంది కూర ఆ
ఆ ఇగ తిన్నం రాత్ర కూర ఏమండలేదు టమాటా పచ్చడి ఉంటేవ వేసుకొని తిన్నాం పొద్దుగాలిగా అన్నం ఒకటి వండినాం గానీ కూర ఏం వండలేదు దేవునికాడికి గుడికి పోయేసి వచ్చినాం ఎల్లమ్మకు మాకు ప్రతి సంవత్సరం ఇడ ఎల్లమ్మకు కళ్యాణం చేస్తారు ఐదు రోజులు ఐదు రోజులా ఆ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు నాటి స్టార్ట్ అయింది ఇరవై నాలుగు ఇరవై ఐదు నిన్న కళ్యాణం అయింది ఇంగా ఈరోజు లాస్ట్ డే అని చెప్పేసి ఈ రోజు పోయినాం ఈ రోజు బోనాలు లాస్ లాస్ట్ డే కి
యాత్రలు బానే ఇరుతులే
ఇగ ఏం చేస్తాం దగ్గర కదా ఎప్పుడు పోతనే ఉంటాం మళ్ళా ఈసారి పోకపో అ బాగుండదు ఆ మొన్న ఒక మొక్కు ఉంటే మొక్కిన మంచిగా అనిపిస్తది ఆమెకు ఎప్పుడు మొక్కినా మంచిగా అనిపిస్తది కని ఇట్లా మొక్కంగానే అట్లా నెరవేరుస్తది అన్నట్టుఆమె ఆ అందుకనేే ఇకా నేను
ఇట్లా నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా కన్ఫామ్ గా పోవాలి మీరు తప్పదు అది
ఇకా పోయినా కొబ్బరికాయలు కొట్టేసి వచ్చిన
అవునా
ఉ
వెళ్లాలి ఫస్ట్ కు
ఉ
ఫస్ట్ కూడా అక్క వాళ్ళ ఇంటికి
ఆహా
అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము ఇందాక పాము వచ్చింది సన్నగా పాము
ఆహా
పాము పాము కాము కాదు
పాము అదే పాము వచ్చిందని చెప్తున్నావు వింటున్నా
ఆ
హ్మ్ చీకటి ఉంటది కదా అందుకనే పాములు వస్తాయి చిన్నపిల్లల్ని బయటకి ఎళ్ళనీయద్దు పప్పుగాడు చూసిండా
ఆ పప్పుగాడు చూసిండు డాడీ పాము డాడీ పాము అని చెప్పింది హలో హలో హలో మేడమ్ హలో హలో హలో హలో హలో హలో